ఏమండి బాగున్నార
మీరు ఎలా ఉన్నారండి ఏం చేయట్లెదండి ఖాళీ అండి మీరు అండీ
నేను ఖాళీ అండి
అవున అండి తిన్నార అండి
ఆ తిన్నామండి మీరు
తిన్నామండి
మీకు ఏమైనా వంటలు వచ్చా అండి బాగా
ఆ కొన్ని కొన్ని వచ్చండి మీకు అండి
నాకి బా స్వీట్లు బాగా చేస్తానండి నేను చెప్ప
ఏం స్వీట్స్ అండి
కర్జికయాలు మైసూర్ పాకు రవ్వలడ్డు
అవునండి అన్నీ వచ్చాండి మీకు బాగా వచ్చండి మీకు కనిసం చెప్పండి నేను కూడా తెలుసుకొని నేను కూడా చేస్తాను తర్వాత
ఆ చెప్పలండి ఫస్ట్ వచ్చేసి కజ్జికయలుండి చాలా బాగుంటాయండి అవి
అవునా అండి
మనం చక్కెర బెల్లం అనే రెండు రెండు చేస్తామండి కజ్జికయలు
అవునండి
చ్చమండి
నాకు బెల్లంమే ఇష్టమండి బావుంటాయ్ గదండిప్
అవునండి బెల్లం పెసరే బావుంటాయండి. చక్కెర కంటే అసలు చక్కెరవేం బావున్ లావండి ఎక్కువ
ఇవ్ గదండి బెల్లం వైత్
ఆ అవునండి చక్క్కెర కంటే బెల్లమే ఎక్కువ దినాలి. ఆ ఫస్ట్ వచ్చేసి ప్రాసెస్ చెప్తా చూడండి. ఈజీ అండి చాలా
ఆ అండి చెప్పండి.
మైదా అనేది ఫస్ట్ తడుపుకోవాలండి. బాగా నీళ్ళైనా పాలైనా ఏస్ కొని బా తడిపి పక్కన బెట్టుకొని ఉంటల్ ఉంటలుగా జేసుకోవాలి చిన్న చిన్నగా బాల్స్ లాగా మళ్ళీ వచ్చేస్ ఈ మనం పప్పులు చక్కెర అంతా ఆడియాలండి. కర్జీకాయల్ లోబల్ పెట్టడానికి పప్పులు ఈ చెక్ కాద్ అదే బెల్లం అయితే బెల్లం, చక్కెర అయితే చక్కెర.
ఆ అండి.
తే బా దంచుకొని చిన్న చిన్న ఉండలు ఏసుకొని బాగా ఆడించుకోవాలండి. అప్పుడే నీకు ఈ మిక్సీలో మెదుగుతద్ తే రాండియే
ఆ అండి.
ఊమ్ అది ఆడిస్తే అయిపోతదండి. అద్ అయ్ ఆడిచిమ్ మళ్ళీ ఇప్పుడు మనం ఏదైతే పిండి కలుపుకున్నామో దాని చిన్న చిన్న ఉంటలుగా జేసుకోవాలి. ఊరిగ్ ఎంత ఏస్తామో అంతగా తిప్పుకోవాలండి అట్లే సేమ్ ఆ మనం దానికి కర్జకాయలు అల్లి చానా బాగా వచ్చిండాలండి అవి చాలా మనుషులు ఉండాల్ అవి చేయాలంటే కనీసం ఐదు మంది అన్నా ఉండాలండి.
అవునులేండి. తిక్కల్లా కాల్చల్లా పెట్టల్లా ఉంటల్ జేయల్లా అది ఆడియా అలా ఉహ్
ఆ అది ఫస్ట్ మనం తిక్కిన్ తర్వాత దాంట్లో కొంచెం కొంచెం పండి దిసుకొని నీళ్ళు అద్దుకొని ఇట్లా ఆల్ లేదండి. దాని కజ్జి కాయని
ఆ అండి.
ఆ అల్లేసి దాన్ని ఫస్ట్ మనం పక్కన నూనె బెట్టి దాన్ని హీట్ బాగ హీట్ అయిన్ తర్వాత్ త బాగా కాలిన్ తర్వాత ఏసి బాగ తే దేవేయడం అంతే అండి కజ్జికాయ చానా ఈజీ ప్రాసెసు. ఏవంటే చానా మంది మనుషు లుండాలండి. ఒకరు తిక్కల్లా ఒగరు వంటల్ జేయల్లా, ఒగరు దేవేయల్లా, ఒగరు అల్లల్ లా అట్లా
అవునులేండి కష్టమైన పనే
ఓ కష్టమండి.
తినేది ఈజీనే అండి, చేయడమే కష్టము వేడికి సెగ వసాది. నూన్ దగ్గర కూర్చోవాలంటే చేయి గాళ్తాతాది.
రెండు మూడు గంటలు కనీసం అంటే పడుతుంది. చానా కజ్జకాయలు చేయాలంటే చక్కెర కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అండి మనం ఏ బెల్లం ప్లేస్ లో ఏదైతే ఉహ్ చెక్ ఆ చక్కెర ఆడించుకుంటామండి. ఆడించుకొని సేమ్ అది కూడా ఇట్లనే చేస్తామండి.
అవునండి.
తిరువచానా ఇష్టపడతారండి తినడానికి బెల్లం కంటే
పూడు కదండి. బెల్లమే ఆరోగ్యానికి చాలా మంచిది.
అవునవునండి. బెల్లం చానా తినాలి ఆరోగ్యానికి చా మంచిద్. మీకు సేమియాల పాయసం వచ్చాండి
ఆ వచ్చండి
అది చాల ఈజీ అండి అవునండి సేమియాల పాయసం అది బాగా నేను బాగా చేస్తానండి చెప్పాలా
నాలుగే కదండి ఇంగ్రిడియంట్స్ ఎక్కువ లే పాలు నీళ్లు సేమయాలు చెక్కర అ టెన్ ఇయర్స్ మరగబెట్టేదే
ఫస్ట్ మనం సేమ్యాన్ని బాగా ఎంచుకోవాలండి నెయ్యిలో
అది నెయ్యిలో ఎ
మ్ ఉహుమ్ చాలా బాగుంటాయి ఫస్ట్ నెయ్యిలో ఎంచు న్న తర్వాత మనం పక్కన మళ్ళీ నీళ్లు పాలు అవి వేసి సేమియాలు వేసి దానిలోకి డ్రై ఫ్రూట్స్ అన్ని వేసి బాగా ఉడక పెట్టాలండి ఆ ఇంకా బేలపాయసం కూడా చాలా బాగుంటుందండి తెలుస అండి మీకు బేలపాయసం
ఆ తెలుసండి వచ్చండి నాకు బేలపాయసం బాగుంటది అది బెల్లం పాయసం కదండి బాల్ వేసి శనిగి బాళ్ళతో ఫస్ట్ సెనిగి బాల్ ని బాగా కడు కొని దాన్ని ఉడకబట్కోవాలండి కొంచెం ఏందుకంటే బ్యల్ ఉడికి కొంచెం టైం పడుతాది కాబట్టి రెండు మూడు విజి ఉడకబెట్టుకోవాలండి
ఓకే
దాని తర్వాత దాంట్లో సేమయాలు కూడా వేచండి బాగుంటాయి సేమయాలు వేంచుకొని నెయ్యలుు దాంట్లో వేసుకొని మళ్ళా సబియంం ముందే నానబెట్టుకోవాలండి సబియంం వేస్తే బాగుంటందండి టేస్ట్
ఓ ఓకే
సబ్బీం నాన్ వెజ్ కొని సబ్బీం కూడా దాంలో వేయాలండి కొంచెం సబ్బీం కొన్ని నెక్ నెక్స్ట్ బెల్ం అండి బెల్ం వేసి బెల్లం అంతా బా కరిగెదాకా తిప్పాలిండి న్నిసి మళ్ళ ఇంకమన్నా మన కొంచెం రవ్వ అట్లా యాడ్ చేస్తే బాగా కన్సిస్టెన్సీ బా వస్తుందింట అండి మరావ గాని బియ్య పిండి గాని అట్లా
అవునండి బాగుంటుంది అప్పుడు
డ్రై ఫ్రూట్స్ కూడా ఇంకా బాగా వేసుకోవచ్చండి అన్ని అన్ని వేసి మరగబట్ పెట్టేస్తే కొంచసేపు అయిపోతుందిండి ఈజీ అండి అట్లాంటివన్నీ వేసి కలబెట్టేసేది సమ్ వాట్ టైమ్ ఇలాంటివి
చాలనా ఈజీ ఉంటాయంండి అవి చేసుకుంటే మనం బాగా
అవునండి తినడానికి కూడా బాగా రుచికరంగా ఉంటాయండి
అవునవును
ఆ
ఇంకేంటండి
మీకు మిక్సర్ అట్లాంటివి వచ్చా అండి శనిగిపిండితో చేయొచ్చు బాగా
ఆ లడ్డూ వచ్చండి లడ్డూ చనా ఈజీ
ఆ అండి శనిపిండి నానబెట్టుకోవాలి ఇది అదిగదండి శనిపిండి కలుపుకొని అదొ ఒకటి ఉంటుది చెక్క దాంట్లోకేసి నూనెలో పోయడం ఆ బూందీలు బూందీలు అయితాయి అప్పుడు బూందీలు చక్కెరపాకం పట్టుకొని దానిలో డ్రై ఫ్రూట్స్ అన్నిేసి నెయ్యిేసుకొని కలుపుకొని ఉంటలు చేసేసుకుంటే అయిపోతాయి కదండి
అవునండి అంతే అంతే
ప్రాసెస్ చేయండి బూందీల్లోకి మనం కారం ఉప్పు తరువాత పెట్టుకుంటాం తెల్లగ ఎరగడ్డ ఎగడ్డద దానికి తెల్లగడ్డ కవే పకుగుని నాలు ఉప్పు కారం అవిసి కలిపేసి పప్పులు వేసేస్తే కారాలు అయిపోతాయండి
అవునవునండి అవి కూడా చాల సింపుల్ ప్రాసెసే అండి
చాలా రకాలు చేసుకోవచ్చండి మనం అది మిషన్ ఉంటుంది చె కాల మిష్ర ను దాంంతో చని పిండ అవునండి ఆమష్వర్లతో ఏ షేపులు కావాలంటే ఆ షేపులు వేసు
ఆ ఇంకా గవ్వల్ అని చెప్పి అవి కూడా ఉంటాయండి అవి కూడా ఇట్లా షేప్ ఉంటంది దానికి కూడాఅచ్చి వత్తి చేసేవి ఆ అవునండి అవి కూడా ఇట్లే తడుపుకొని అది
ఆ ఇంకా చక్కెరమిఠాయి అని ఉంటాది మైసూర్ పాక అని అన్ని అ అండి శెనగపిండితో ఎన్ని రకాల వంటలు చేసుకోవచ్చొ అండి
కానీ అచ్చనగ పిండి అనేది హెల్త్ కి మంచిది కాదండి
అ అవునండి ఎక్కువ తినకూడదండి స్వీట్స్ తినేకి బావుంటాయి గానీ ఎక్కువ తినకూడదు మనం స్వీట్ పదార్థాలు ఎక్కువ షుగర్స్ ఎక్కువ తీసుకు అవునండి అవునండి అవాయిడ్ చేయాలండి మన
చానా అవాయిడ్ చేయ్యాలండి
ఆ అండి
మ్ ఇంకా ఏమేమి పిండి వంటలు వచ్చండి మీకి
ఇంకా అంటే చెకిలాలు వచ్చి నిప్పట్లు నిప్పట్లు కూడా అంతే అండి బియ పిండి తొ చేస్తాం నిప్ పట్లేమంటే బియ్యం పిండి ఆడించి శనిగిపిండి శనిగిపిండి ఆడించి దాంట్లోపప్ ప్పు కారం ఉప్పు కరివేపాకు అన్నీ ఏసి బా కలుపుకొని నిప్పట్ల మిషన్ లో ఒత్తేేసి నూనెలోకేసేస్త అయిపోయాయండి బాగుంటాయండి మ్ అన్ని పిండి వంటలు అంతే అండి మనం
అవునండి చాలా ఈజీ గా ఉంట
మ్
సేమ్ పిడివంటల్ మనం బయట కొనుకునె దానికి కం అయి ఇంట్లో చేసుకుంటే చాలా ఉంటాయండి మధురంగా ఉంటాయి
రేట్ తక్కువ కొస్త ఆడ కొనుకుంటే ఎంత ఎంత రేట్లుండి బయట అసలు
ఆ ఫస్ట్ టేస్ట్ ప్రకారంగా చాలా బావుం ఉంటాయండి ఇస్తారాండి ఇప్పుడు ఈ కాలంలో ఉ అసలు ఆ నూనె అనేది చాలా డేంజర్ అ
ంజర్ అవును మనిష బ్రతకడానికే డేంజర్
అవునవునండి ఆ అవన్నీ
అసలు తినకూడదండి బయట అవునండి అస్సలు
ఉ ఇంకా మీరు ఇవి తింటారండి గులాబ్ జాముూన్
ఆ గులాబ్జామున్ నాకు వచ్చండి చేసేది బాయ్ అది కూడా ఈజీ ప్రాసెస్ కదండి డి పాాలతో కలిపేసుకొని వుండలు చేసేసి చక్క్కరపాకం పట్టుకొని దాంట్లోకిఎసెస్తే అయిపోయెండి ఎంత సింపుల్ అండి అస్సలు
చేయడానికి కష్టం
ఆ ఆ టైమ్ టైమ్ పడుతదండి అంటే చూసే ప్రాసెస్ బట్ అన్ని కష్టపడి చేయాలి ఎందుకం టే ఆయిల్ దగ్గర పని వాటి జాగ్రత్తగా వం మళ్ళీ గ్యాస్ కూడా మనకి డేంజర్ కదా అవును అవునండి నీట్గా చేయాల
ఉ మీరు నేను స్వీట్ లే ఎక్కువ బాగా తింటానండి కర్జికాయలు
స్వీట్స్ అంతగా తిననండి నేను స్వీట్స్ ఎక్ ఎక్కువ తినగూడదంట ఎగుట వచ్చేస్తాయి కాబట్టి నేను హాట్స్ ఎక్కువ తింటానండి బాగా
అవునండి అవి దాంట్లో కూడా ఉన్నాయండి ఉల్లగడ్డ చిప్స్ అని అవి కూడా
ఆ ఉల్లగడ్డ చిప్స్ చాలా ఫేవరెట్ అండి నాకు ఇంకా రకరకాల కురుకురేలు వచ్చేసినాయి ఉల్లగడ్డలు బింగో అని బింగో అయితే నా ఫేవరెట్ అండి రోజు తింటానండి నేను
అవునా అండి బావుంటాయ చాలా
ఆ బింగో చాలా బావుంటాయండి అట్లా స్నాక్స్
ఇంకా బేకరీలలో బయట అక్కడే చేస్తారు కదండి ఉళ్ళగడ
అవున అవునండి ఫ్రెష్ గా చేస్తాంటారు చూస్తే నోరుూట్ వస్తుదండి అట్లే అవునండి ఆ అండి
మీరు అవి ఎక్కువ తింటారా అండి స్నాక్స్
ఆ అండి బయట నుంచి తెచ్చుకునే స్నాక్ బిస్కెట్స్ అని అట్లా అని బాగా తింటానండి చాక్లెట్ ఎట్లు అట్లంతా ఐస్ క్రీమ్లు అయితే ఇంకా నా ఫేవరెట్ అండి అ ౌ
అవునండి ఐస్ క్రీమ్స్ చాలా బాగుంటాయిండి బటర్స్కాచ్ అని చాక్లెట్ అని ఇంకా చాలా చ దండి
షుగర్ లెవెల్ చే అడే ఎక్కువైపోతాయని భయం వేస్తుందిండి నాకు కూతు అన్ని ఐస్ క్రీమ్స్ తినడం వల్ల అట్ల ఎక్కువ తినకూడదుబండి
అవునండి ఎక్కువ ఎక్కువ తినకూడదు ఐస్ క్రీమ్స్ అనేది ఏ ఆ చాలా లిమిటెడ్ గా తినాలండి
ఆ సరే అండి మళ్ళీ అయితే
ఆ
సరే అండి మరి మీరు చెప్పిండ ఏవన్నీ పక్కా ట్రై చేస్తానండి ఆ బాయ అండి